హలో
ఇనబడతలేదు ఏంది
ఇనబడుతుంది నాకు మరి నువ్వు కొంచెం దూరం పోతే ఇనబడతది
హుహు
ఇంక ఏం ట్రిప్పులు లేవా మరి తిరిగేటి
ట్రిప్పులు ఏం లేదు మొన్ననే హైదరాబాద్ పోయి వచ్చిన
హైదరాబాద్ పోయినప్పుడు
ఆ
ఎంజాయ్ చేసినవా హైదరాబాద్ ల అంటానా
ఎంజాయ్ ఏం ఎంజాయ్ ఎంజాయ్ చేసినని వచ్చినంక రొండు మూడు రోజలు లేవలే
ఎందుకో అంత ఏం కష్టపడ్డావ్
కాలు నొప్పి పెట్టింది మోకాలు
ఉ ఎప్పుడు ఉండేటియ గాని హైదరాబాద్ పోయినవ్ కదా ఏమ్ కొత్తగా ఏం చూసినవ్ ఏం చూసినావు
కొత్తగా ఏం చేయాలె ఒకటి మేడది దండ కొ నుకున్న
ఉ
ఉ షాపింగ్ చేసి నా ఆ షాపింగ్ చేసిన నేనేం కొనుకోలే
ఉ
ఉ
ఎందుకు కొనుక్కోలే మరి
ఏమ్ కొనాలనిపియ్యలే
మెట్రో కూడా ఎక్కినవు కదా మళ్ళా కొత్తగా ఏం చేయలే అంటావ్ రోజు ఎక్కుతానవా మెట్రో ఇడ ఊర్లా
అవును మెట్టుకూడా ఎక్కినా మెట్రో స్టేషన్ పోయినా ట్రెయిన్ ఎక్కినా మెట్రో ఎక్కినా అన్ని బానే ఎంజాయ్ చేసినా కానీ
ఎట్లా అనిపించింది మెట్రో
మస్తు అనిపించింది
వస్తాలే
ట్రైన్ ఎక్కిన ఫీలింగ్ కలిగింది
ఉహు
అ
ఎక్కడ ఎక్కిన వ్, ఎక్కడ దిగినవ్.
ఏమో ఎక్కన్నో ఎక్కన్నో.
అంటే ఏడ ఏడికి పోయినా కూడా తెలవదా.
నాకా అవి తెలువది.
పోయినప్పుడు అన్ని గమనించాలి.
ఆ
గృహప్రవేశానికి ఏడికి పోయినవు గుర్తుందా.
గృహప్రవేశానికి హైటెక్ సిటీ.
నువ్వు అసలు హైటెక్ సిటీకి పోలే.
అసలు ఎక్కడ గృహ గృహప్రవేశం జరిగింది.
మియాపురం.
మియాపూర్ ఆ. అ ఆన్లైన్ మియాపూర్ ఆన్లైన్
అది కూడా వేరే ఏ కాదు. హైటెక్ సిటీ ఏ, నువ్వు హైటెక్ సిటీ పోనే పోలే అసలు అని చెప్తున్నా కదా.
అవునా. హ్మ్
ఆమె ఆఫీస్ కి అట్ సైడ్ ఇంకా ముందు పోవాలి దాటి.
హ్మ్
అటు సైడ్ పోలే ఎందుకు ఇటే తిరిగిన.
హ్మ్
ఒక టైమ్ ఉంటే ఇంక ముందే వెళ్తే వాళ్లు వెళ్త వెళ్తా వెళ్తారుని చూస్త. ఉంటుండే ఉండి లేట్ అయిది, ఉందే వెళ్తే మంచిగా వేరయ. ట్యాంక్ బండి ట్యాక్ బండి చూస్తే మంచిగా అనిపిం. స్తుంది నీకు.
నేను ట్యాంక్ బండి చూసినా నిన్ను. ఉం డిగ్రీల జాయిన్ చేసిన, ఆడికి పోయి చూపించలేదా మామయ్య.
అవునవును, కానీ రాత్రి మంచి ఉంటది.
ఆ రాంగా కూడా నిన్నను డ్రాప్ చేసి వచ్చేటప్పుడు కూడా.
జాయిన్ చేసి వచ్చేటప్పుడు కూడా అక్కడ అవి మళ్ళా నేనే జాయిన్ చేసి. తర్వాతనే అక్కడ నాగేటే. పచ్చి వేసుకుంటుంటే అప్పుడు మామయనే నన్ను.
కాలేజ్ దగ్గరనే గాని.
ఆ
ఇంకేముంటే మస్తు ప్లేసులు ఉం. అంటే పైసలు ఉంటే రామోజీ ఫిలిమ్స్ టీవన్నీ చూడొచ్చు కాని ఇక నేనే ఒకటేసారి చూసిన. రామోజీ ఫిలిమ్ సిటీ పదిహేను వందల టికెట్ అని మల్ల పోనీయలే.
నా దగ్గర లేకుండా డబ్బులు ఎక్కువ ఆరు వందలు మిగిలినవి నీకే ఇచ్చేస్తా నా. ఆ నకి. తమ్మునికి వేయించిన నీకు వేయించిన.
టే.
నీకు చెప్పులు కొన్నాని నేను కూడా కొంటిని కదా. ఏం కొనిచ్చినా నీకు.
ఆ, ఆ.
చెప్పు లాని ఇంకేంకొనిచ్చినావు
చెప్పులే కొనుకున్న నేనేం కొనుకోలే
ఆ
ఏమ్ కొనుకోలేదే చెప్పులే కొనుకున్న
ఓన్లీ చెప్పలేనా ఏమో అని దేనికో దేనికో పొని ఒక దండ ఒక చెప్పులు
ఆటోకి
ఆటోకి దానికి దీనికి అన్ని వెయ్యి ఖర్చయినాయి వెయ్య ఖర్చు అయినాయి
ఉహు
ఏ శారీస్ చూసినాం కానీ ఆ శారీస్ అసాలు అవి ఏం రేట్లు ఇంకా కే ఎక్కనో ఎక్కనో ఉంటాయట కాదా మా స్తు తకొల ఆడ ఆడ ఎక్కనో
ఎయి భాగు
ఆ మాదిన
అందుకే చార్మినార్ సైడ్ పోతే మంచిగా తకొలా హోల్సేల్ ల దొరుకుతాయి ఈడ మీరు లేట్ చేస్తూంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటది ఫుల్ మీరు మెట్రోలా ఎక్కి దిగేటట్టు లేరు
ఆ అట్లా పోతే మంచిగా తీసుక్ కుందాంమని చూసిన ఇట్లా మాదిన అటు ఇటు అంటేమన్నా వెళ్తే
ఇల్ ఎలారు గాజుల్ గాకాడ చూడరు ఇళ్ళు వెళ్లరు ఇల్లన్నీ ఎక్కువ రేట్లా చూతమంటారు వేలాయి వేలాయి కొంటాంమంటారు
ఏ నాకయి తక్కువ రేట్లా మంచి అయి
అదే తక్కువ రేట్లోనే మంచిగా ఉంటాయి. ఆ వేలు వేలు పెట్టి వేస్ట్ నాక్ కూడా తెలుసుగాని ఎవరి ఇష్టం వాళ్ళు
ఆ అట్లా అందుకే ఒక నాలుగు వేలు వేసుకొచ్చినా అంటే వెయ్యి గననికిచ్చిన ఇంకా మూడు వేలు ఉండే అట్లనే ఖర్చు చేదాం అనుకున్న
యే మా ముందే ఇల్ రాము అ టే అటు పట్టుకపోతుండే ఇళ్ళు అటు పోదాం ఇటు పోదమ్ అన్నారు అయింత ఆ ట్రాలీల వచ్చే వరకు అది కూడా సెట్ కాలే ఆ టవేరా అన్న అటు ఇటు తిరుగుతుండే కాని
ఆ ట్రాలీలు వచ్చటప్ వచ్చటప్పుడు నేను ఉ టాబ్లెట్లు వేసుకొని ఎక్కినా
ఉమ్
ఆటోరుగుడు ఇటోరుగుడు ఎట్లనో నిద్రపోయినా చ్చేటప్పటికి తెల్లారు మూడున్నర అయింది మూడున్నరకు పోయి పడుకుంటే పొద్దున పద్దకోండింటికి లేసిన
మరి ఉగాదికి నేను అటే ఉంట కావచ్చు
ఎటుంటావు
అక్కోలింట్లో
అవునా
పోత ఇగా రేపుబోయి
ఆ
అటేపోకట
ఆటే ఎందుకు ఉగాదికి అటెందుకు ఇక్కనే ఉండవు నువ్వు రానేేరావు
ఊమ్ నాక్ బోర్ కొడుతాది ఇడా సపిడేక ఉండేకన్నా అటుపోయిన ఫోటో ఏము ఏమ్ చేసినవ్ పొద్దానుచి
ఉ
ఏ వష్న ఆఫీసు ఉన్నగాద ఇంట్లో లేకుడా కదా ఇంట్లో అంత కదా
ఇంట్లో అంటే రేపెట్టైనా పోధం షాపింగ్ దంతి రేపు
కొంత పైసా లేవు
లేకపోతే హాస్పిటల్ పోదపా నిన్న తీసుకొని పోతాం డాక్టర్తో మాట్లాడేప్ప మన్న మాట్లాడితేవా మంచిగానే
నువ్వే అదు నువ్వేవ
ఆ డాక్టర్తో మాట్లాడి దోశ వెంచిపచ్చిన
లేగపోతే
ఆ లేకపోతే తక్కువ డోస్తుండే
ప్రన్ చె
ఇట్లా బాగా యాక్టివ్గా ఉందింటంది
ఆ సూష్ణ మస్త యాక్టివ్ ఉండె తట్టుకోలేక పోయినా
ఆ ఏద్దసంజాంగ చెద్దా పోయ
ఇంకా ఇధేయ్ నాయం పట్ట దాన్ కాని ఏం చేయకున్నాదేనా నయం అట్లయినా కాతే అప్పుడేం ఉఊరికు ఉరికి చేయలే ఎప్పుడైనా కా అంత ఏం చేసినావు ఏమవుతే అనిపయలే మరి నాకు ఏ ఏం చేసి పెట్టినావ్
ఇప్పుడు ఒకడేక్కడ కూర్చండి ఇట్లా ఉంటుంది న్న గుమ్మగా అప్పుడు ఎట్లున్నాయి మ జాక్టివ్గా ఉండయి
ఎట్లన్నా ఏం చేసినా ఉండొచ్చు అప్పుడు కూడా అంతేం లేవు చెప్పాలంటే
ఇంద రాల్
ఉంద తది లే మరి ప పెట దానికికవ రమైత్త
ఆ
ఉండదాప్పు తొదిలే నేను ఇప్పుడు ఏమనా నేను కోదిస్తద నేను బ చేయాలి ఫోర్ చేసుడు బంద్ చేసినా నిను యాక్టివ్ ఉండని ఫోర్ చేస నేను అసలు ఏమన్నా ఎప్పా మనాలి మీకు నీకు నచ్చినట్టు నువ్వుండు నాకు వచ్చినట్టు నేను ఉంటాది అంతే
దేంది
ఏమిలు కదిగింది ఎవరు నచ్చినటు అరుణుడుే గంతే అంటన్నారు
ఇసమొకందనా
ఉ పేసా
అప్పుడు మంచి ఉండే బాడీ మంచి ఉండే ఇట్లా మంచి
అవువు మంచి ఉ ఏం లేదు ఎప్పుడు ఏం లేదు
ఇప్పుడు ఇంటంతా ఇట్లాగ గుమ్ము ఉంటుంది పొట్ట వచ్చినట్టుగానే వాడతాను
గవ్వంని ఎందుకు గవ్వంని ఎందుకు గంత ఫీల్ అవ్వడు ఎందుకు కొట్టత్త నాకు అర్థం కాదు ఎందుకు ఏజ్లున్న అమ్మాయిలుగాద్ద ఫీల్ గారు
ఉ
పూట్టత పూట్టత జిమ్ కి పోతావ మరి
జిల్లు పోడలా కరెట్ ఉంటే
అందరి ఉన్నది నాకే ఉన్నది పొట్ట నేనే ఫీల్ అయితలేను
అట్లా అంట నేను నాకు ఇప్పుడు ఎక్కువ డోసు వంచయండి కదా
పట్టు నీకు ఎక్కువ డోసుులుండ ముందు కొట్టాల లేదా అసలు ఓ రావడికి ఎప్పటి నుంచో మేము పుట్టినప్పటి నుంచి ఉద్ది దాన్నట్టు ఇప్పుడు డోసు పెంచినందుకు పొట్ట వెరుగుతాందంటార్రు అమ్మనం ముందే ఏమన్నా నేను ఎప్పటి నుంచో ఆన అంటడా గన్గాడుగా పట్టేంది రౌండ్ గా బల్లెక్క గా సయిదేయారు
అప్పుడన్నడె
అప్పుడు గాది ఎప్పుడు లేదు ఎప్పుడు గట్లనే ఉండె
స్టార్ట్
స్టార్టింగ్ మేం బుట్టినప్పటి నుంచి జూతలేమ మేం బుట్టినప్పటి ను నుంచి జుతలెమ మేం బుట్టినప్పటి నుంచి జూతలేమ
ఆ
అరే మరి బాయ్
సరే సరే బాయ్